హలో హలో
హలో
హాయ్ అండి
హాయ్
ఏం చేస్తున్నారు
ఏమి లేదు
అవునా ఇంకా తిన్నార హా ఇప్పుడే జస్ట్ తిన్న ఈరోజు మమ్మీ అది కాకరకాయ ఫ్రై అండ్ పప్పు ఇంకా మటన్ ఫ్రై చేసింది మీరు తిన్నారా
ఇంకా
మీరు తిన్నరా అండి ఉమ్ ఏం తిన్నారు అద మన్న ఓకే ఇంకా ఎలా ఉంది నీ హెల్త్ అండ్
అంత బాగున్న ఇప్పుడు కొంచెం
అవునా
ఉం
ఎం చెస్తున్నారు అందరు ఇంట్లో
అందరూ ఉన్నారు టీవీ చూస్తాండ్లు
అవునా మీకు పండుగలలో ఏ పండుగ ఇష్ మ్
నాకు రంజాన్ ఇష్టం
అవునా రంజాన్ లో స్పెషల్ ఏముంటది
ఏం ఉంటది ఏముంటదు
ఉ అవునా అంటే ఎందుకు ఇష్టం రంజాన్
అంటే ఎందుకంటే రోజాలుంటాము మస్తు షాపింగ్లు అయితాయి రంజాన్ అపుడు బిర్యానీ అది సేమ్యా అన్నీ చేసుకుంటాం
ఆహ ఎంత అ మరి మీష్ షాపింగ్ అయిపోయిందా
కాలె ఇంకా
అవునా ఎప్పుడస్తరింకా
ఇంకా చేత్తము మీదైందా మీదైందా
ఆ ఇంకా మాకి కాలేదు చెయ్యాలి
ఊ
హు ఇంకా మరి తిన్నారా
ఆహా తిన్న
ఉహు ఏ ఇంకా ఏ ఏ పండుగ అంటే ఇంకా బాగ ఇష్టం రంజాన్ తప్ప
రంజానే ఇగా మా ఇంకా నాకు రంజానే నచ్చుతది
అవునా మరి మీరు ఫాస్టింగ్స్ రోజులు ఉంటుండ్రా
నా హెల్త్ బాగలేదు కదా నేను ఉంటలేను
అవునా అదే మీ వాయిస్ బాగా చేంజ్ వస్తుంది ఢల్లుగా వస్తుంది
వీక్ అయిపోయినా
హు బాగా వీక్ అయిపోయినట్టున్నావ్ హు మరి ఎల్లార హస్పి పటల్ ఇంకా చుట్టాలు వచ్చిండ్రా చిన్నపిల్లల వాయిస్ వస్తుంది
ఆహా రాలే బయట ఆడుకుంటారు పక్క వాళ్ళు
ఉహు ఇంకా మీకు తింట్రా ఇవి ఫుడ్ లో ఏమి ఇష్టం
నాకు అన్నీ ఇష్టం
అవునా అన్ని అంటే ఏమే ఏమే
ఇగ ఏమేమంటాయో అది మొత్తం మే అన్ని మంచిగా ఉంటాయి కదా
ఆ ఫాస్ట్ ఫుడ్ లో
ఇగ
మంచూరియానా ఎగ్ బిర్యా ఎగ్ ఫ్రైడ్ రైస్ లేకపోతే
నూడుల్స్ నూడుల్
ఓ సేమ్
ఆహా
హు ఇంకా నేను మమ్మీ ఏం చేస్తుంది మీ ఇంట్లో ఎవరెవరు ఫాస్టింగ్ ఉంటారు ఒక పొద్దులు ఎగ్
హు మా చెల్లె ఇంకా మా అన్న ఉంటాడు ఇద్దరు ఉంటారు ఆలయం
నిజంగానే తప్పిపోతున్నాయి మీయి ఎన్ని అయినాయి ఒక పొద్దులు ఐదు అయినయా ఓకే ఓకే ఇంకా మరి లాస్ట్
లాస్ట్ ఈ ఉంటారా ఆ లాస్ట్ ఈ ఉంటా ఇగ
అవునా
తర్వాతా
అవును ఇంకా మా అది ముద్దతు కూర్చోవాలి మా అనుకుంటున్నాం ముద్ద
ఔ
ప్రేయర్స్ చేస్తరు కదా అంటే దేవునికి ఇట్లా మొక్కుతురు కదా కురాన్ షు
అహా లేే నేను కూర్చుంటాలే
ఊ ఓకే
అ
ఇంకా మరి ఇంకా ఏం వండింది మమ్మీ రోజు స్పెషల్ పప్పు తప్ప
పేయ్
అవునా ఇంకా మీకు వచ్చిందా మరి కెరియర్ లో అ ఏం చేసింది మీ సిస్టర్ హలో ఏం లేదు టీవి చూస్ సున్నం మా మమ్మీ అది హల్వా తింటుంది మీ వాయిస్ వస్తలేదు కొంచెం మీరు
ఉన్నాము టీవీ చూస్తా టీవీలు
ఉమ్ హలో హలో
తమ్ముడు మీ తమ్ముడు తమ్ముడు తమ్ముడు
మా తమ్ముడు ఏమి మా తమ్ముడు ఏం చేస్తలేడు కూర్చొని ఉన్నాడు
హలో
ఆ
ఇప్పుడు సిగ్నల్ ప్రాబ్లమ్ నాకు సిగ్నల్ ఉండదు సరిగా నాకు సినిమా అంటానా.
అయ్యో
సిమ్ ఇక్కడిది కాదు కదా అది
అవునా
ఆ గోదారి కనేది
ఓకే
అందుకోసం సమే
ఇంకా మారి పండుగ రోజు ఏం స్పెషల్ చేసుకుంటుర్రు ఆలోచించారా హలో
ఆ ఇంకా ఉత్తమలుండిలిగి